హయ్
ఆ హాయ్ హాయ్
ఏం చేస్
ఏం చేస్తా ఏం లేదు,
కాలేజ్ లేదేమో
కాలేజ్ పోయివచ్చిన,
మా ఫ్రెండ్స్ అంత రేపు తిరుపతి పోతున్నా,
పో పోవల మళ్ళా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం,
పోవొచ్చు కానీ మా దాంట్లో ఉండేది మా ఫ్రెండ్ ఒక పాపే మిగతా వాళ్ళంతా వేరే వాళ్ళు,
కాంది పోయేది, తిరుపతి మీ అన్నా ఎన్నా తిరుపతికి పోవాల అనుకో నా బదులు నువ్వ
ఫర అలా
నేను ఎవప్పుడ సారి పోతాం నేను రేపు సెలవు వేసుకుని నాయన తిడతాడు
హ
హ
వాళ్ళేం నన్ను పిల్చలే రా
హ
ఎందుకట్లా పోయే వాళ్ళ రూమ్ వల్ల ఎంతా పోతారండి వాళ్ళు లేరు వాళ్ళు ఇంటికి పోయినారు వాళ్ళు కద మా క్లాస్ టూల లో పాప
ముస్లిం అక్క
కాదు కాదు వేరే పాపం అ
తె సర అద
రాా అందిర
అ
అ
రాన్నా
అ
ఆ ఎ వ మ వ వ క
అవు
వాషింగ్ మిషిన్ ఏమన్నా ఖాళీ ఉంద చూసిరా
బ
అ ఏ నయ బాగలై నింకి వచ్చిన సాయంత్ర మధ్యాహ్న తిినంటా బ బా చి కట్టుకోమయింట
హ
మళ్ళ ఇటీకి వచ్చేదాలికే ఏం ఆకలి అతుందో ఇయ్యాలికదా
ఆ కూడా అంతే ఆకలితంది చాన నేను చిన్న డైట్ మెయింటైన్ చేస్తాంని రెండు కేజీలు విరిగినారా
డైట్ మెయిన్ చేతువా వజరుెం ఎక్కడ ఒక సంవత్సరం మెయింటైన్ చేస్తే ఇం డైట్ రోజు రెండు రోజులు మెయింటైన్ చేసేది డైట్
మూరు రోజులు ను రెండు కేజీలు పెరిగిన
మూడు రోజులు ఉండది కాదు సంవత్సరం ఉండ
మూడు రకి రెన్ని కే ఏజీలు వెరింది అట్లే ఉంటీంగా వెరిది
దయ డ అరం పెరుగుతారా
పెరిగిిన నించం మీరు చూసుకున్నారు
తంటా ఉంటావు ఒక రక ఆడాడ వద్దులేయ తిన ఇం అయితే జతలా ఎట్లా ఎట్లా నీకేం బా తింటాను
ఏం చూడు పొద్దునా సగం ద ఇడ్లీ ఇడ్లీలి నాలుగు దినేదు రెండే తింతా రెండ్ ఇడ్లీలి బోండాల్ ఐదే తింట మళ్ళా అన్నం మధ్యాహ్నం అస్సలకే తిన్నాను
ఆ వాషింగ్ మీషిన్ ఖాాలీ ఇ
నీల్ అవుతాంత
ఆ అవునా
హ న అకంట నా ఏంది నేను ఒక్క చాక్లెట్ గాని తినను బయట
హ్మ్ నువ్వు ఏం చేత్తన్నావ్
అదే కదా కొంతమంది ఇట్లా డైట్ మెయింటైన్ చేస్తే పెరుగుతారని
చంపుతా
పెరుగుతే కొంతమంది ఉంటారు అట్లా మీరు తినకోకుండావుంటే పెరుగుతారు కొంతమంది.
తినకోకుండా ఉంటే ఎట్ల పెరుగుతారు తింటేనే పెరిగేది
ఆ మళ్ళి గ్యాస్ ఫామ్ అయిపోయిరు లావు గారు మనుషులు పొట్ట పడ్తాది
అది వేరు అది లావేముండరు అట్లా తొట్ట తొట్టేలంతా ఓర్నే వట్టి గ్యాస్
ఆన్
మా పాప అస్సల్ ఉండదు హ అలిగింది బకెట్ తీసుపోదునా ఆ
ఉహా
ఖాళీగుంది
ఏంది కాలి వాషింగ్ మిషన్
హుమ్
అన్నీ ఉంటాయ్
అసల్ జగ్గెందుకు ఎతుకోతన్నర్ తలకాయే లేద్ స జెగ్గేతుకొని పోతన్న వాషింగ్ మిషన్
జెగ్గిమన్లే
ఒక్కో సారీ ఏమ్ చెప్తాన్ నాకే తెలీదు
ఔ మన మైండు
అనవసరమైనవన్నీ పట్టించుకుంటే అదే పని చదివినామా పోతున్నామా అట్లూంటే బాగు
హుమ్ మరి
కొత్తగా రెండు కేజీ లు అబ్బా వద్దులే నుజ్జు నుజ్జు జేసీ పారెస్త ఫ్యాన్ లేసిన పరవలే గానీ బా ఫ్యాన్ లేసిన పరవాలే గానీ ఇవేం కాదులే మొన్నే తెచ్చింది ఊర్నే ఎందుకరవాసి ఆ లే ఎన్ని జతలు తెచినావ్ లే మాక్సిమం ఓ పది పదైదు జతలు తెచ్చినా వెళ్లి విన్న ఇవ్రే నావి రెండు ఇవి
నాన్ లెప్తవ్
ఆ కొత్తంగిలే సాల్ కదా కొత్తంగిలు ఎందుకియ్యల మొన్న తెచ్చిన ఒక దాని తర్వాత ఒకటి హ్మ్ ఎన్షొప్ పడతాది ఒక గంట నీతో గంటన్నర ఈరోజ్ చెప్ ఆ
ఉ
ఈడే గంటన్నారా అయితాది
హ్మ్
బస్
ఆ ఏం లేద్
ఆ
ఉమ్ జీరో ప్లేస్మెంట్స్ క్లాస్ చెప్పలేదా
ఎంది
ఈ రోజు క్లాష్ చెప్పలేదా ప్లేస్మెంట్
రోజు ఉండి ప్లేస్మెంట్ రీ ఆడ్ ఏందో చెప్తంటాడు ఏ సరింగ చెప్పడురు కేరళ ఆయ్పా
చెప్పర్ వాల్ సరింగ ఎవ్వరూ అంతే
తారు టాలెంట్ ఏమో ఉంటున్ది ఫాస్ట్ ఫుల్
ఉమ్
ఆ ఎంత వెేళ బ పెట్టాలది ఎంతలో పెట్టాల అది ఏదో రైస్ అన్న ఉంటుంది బటన్ పైన దొరికితే కింద దొరుకుతది మిడిల్ లో పైనా కింద ఉండదు ఉమ్ ఆ
ఉమ్
ఏం చెప్పాల ఉమ్ ఏం జాబ్ వస్సదో ఏమో
ఏది ఎద్
చెప్పే ఎన్నో ఆశలు మా నాయనకి
ఆ
చెప్తే ఎన్నో ఆశలూ
అవ్
సైంద అలా బండి పెద్ద బండి దాల్లా టాటర్
వ
ఉమ్
అన్నీ ఆశలే
ఆశలు ఉమ్
ఉమ్
అమ్మా య్ కి బంగారం చూపించిన ఓ ఉమ్
ఉమ్మ్
మల్లా అప్పుడే అమ్మాయ్ కి జెప్పు పోయ్ తు గ్యాస్ బంద్
ఉమ్
ఉమ్ ఫోన్ బంద్
ఉమ్ ఆర్ ఆర్న్ ఆర్ ఆరు నెల్లది ఏడు వెళతో ఎంతదా ఏడు ఆర్ల ముప్పై నాలుగు కదా
ఆరు నెల్లది ఏడు ఆ ఏడ ఆ ఆరు నెల్లది ఏడు వెళ్తోనా
ఆ ముప్పై నాలుగు వేలు
ముప్పై రే సెవెన్ సిక్స్ జ ఫార్టీ నలవై రెండు వేలు
ఎన ఆర్ నా నలవై రెండు వేలు అంతొత్తది నాకి ఇంటెన్షిప్
అమ్మాయికి షేప్పద్దు ఆ అమ్మాయి నాన్న కి షేప్పొద్దు ఆ లెక్కంతా నేనే పెట్టుకుంటా. అప్పుడే ఒసారి ఇంటెన్షిప్ వచ్చింది. అప్పుడు ఇంటెన్షిప్ వడిందా ఇరవై నాలుగు వేలు ఓ చ్చింది ఇరవై నాలుగు వేలు ఎట్ల పోయిందో పోయింది. నాయన ఏటీఎం కార్డు పెట్టుకొని తెచ్చుకుంటన్నాడు. అబ్బుడు, అబ్బుడు నాలుగు వేలు అబ్బు నాలుగు వేల్ తెత్తారా వాళ్ళు అది ఎట్ల అయిపోయిందో పోయింది. అబ్బుడు ఇరవై నాలుగు వేలు వడింది నాకు ఇంటెన్షిప్.
పడింద
ఆ. ఏ ముప్ మొత్తం ముప్పై నాలుగు వేలు పడింటే, పద్నాలుగు వేలు వాళ్ళక్ కీ ఇరవై నాలుగు వేలు నాకు.
మ్హు
అదంతా ఎట్ల పోయిందో పోయింది. అందుకే, ఈసారి చెప్పద్దు నా అకౌంట్ల అట్లే ఉంటది. అన్ త పడినంక లాస్ట్ లో చెప్తా. మూనెల్లకోసారి చెప్తా.
అవునా
మ్ ఉ అబ్బుడబ్బుడు అబ్బుడు ఏడు వేలు అబ్బుడు ఏడు వెలు అయితే ఎట్లో అ అట్లయిపోతాది. ఇంగెట్లా హాస్టల్ ఫీజు ఉండదు. ఏం ఉండదు. అట్లే పెట్టి ఉన్నాయని చెప్పద్దు.
ఇదేదో వాటర్ ఎట్లొత్తాయి పా వాషింగ్ మిషిన్ లేకి
వాటర్ అని నొక్కు ఆడ ఉంటాది వాటర్ దని
దా
టాది అడ రాసింటారు. వాటర్ది, స్టార్ట్, ఆను, పవర్ ఆను
మ్. ఐదు మింద ఎట్ల పెట్టేదిది?
టైమింగ్ ఏంది ఇరవై ట్వంటీ మినిట్స్ అట్లా అదే చూపిస్తాది.
ఫిఫ్టీ మినిట్స్ చూపిస్తాంది.
ఇంగంతే ఇంగ ఇడిసిపెట్టు.
అంతేనా!
ఆ
మ్
నీక్ తెల్దా వాషింగ్ మెషిన్ పెట్టేది.
ఆ ఆడ డొక్కుది. ఈడ ఏదో పెద్దది కదా!
మీ మాకీడ పెద్దవె.
పెద్దవేన
మ్
ఎంతసేపు మే అది
పర్లేదు ధన్యవాదాలు. ట్యాంక్ యు సో మచ్. ఆ
హ్మ్
బాయ్ ధన్యవాదములు.